హలో
ఆ హలో ఏం చేస్నవ్
హలో వినపడతుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తన్నావ్
మరేంది పలకవ్
పలికా
ఏం చేస్తున్నావ్
నా నువ్వు
ఫ్రైడ్ రైస్ తింటున్నా అని మాత్రం చెప్పకో
ఫ్రైడ్ రైస్ తింటున్నా
ఏ బజ్జీ తింటున్నా అని మాత్రం చెప్పకు
బజ్జీ తిన్లా
ఊ ఓకే ఎంటింకా
చెప్పాలి ఏం చేస్తునావ్ గజ్జలేసుకొని తిరుగుతున్నా
ఏ సీన్ పతున్నా
ఊ అను
ఎస్ చెప్పాను కదా పొద్దున్న
ఆ
చెప్పాను కదా పొద్దున్న
ఏం చెప్పాలే బా స్టార్ట్ అయ్యాడంటా ఆ నీ వాయిస్ కట్ అవుతుంది
ఆహా నువ్వేమో కాల్ మీ అనగానే కాల్ చేస్తున్నాడు, నేను కాల్ చేసినా కట్ చేస్తున్నాడు.
అమ్మా తల్లే నేను కాల్ మీ అనేం నేనేమి చెప్పల ఆ సెండ్ చేసి తర్వాతా నాకదర్థం కాదు కదా శాలురీ అది
ఊ
పోయినసాగీ బావే చెప్పాడు నాకది శాలరీ గురించి
ఉహు ఓకే
అది కాల్ చేసి ఫిక్స్డ్ ఫార్టీ త్రీ వస్తుంది అలా చెప్పాడు అంతా చెప్పి కట్ చేసాడు
ఆ
ఉ
కాదు స్క్రీన్ మీద నీకేమన్న పడుతుందా
ఏమని
ఆహా ఏదోకటి నెంబర్స్ అట్లా
ఏదు
ఆ నాకు లేదు
జ్యూరేషనా
ఆ
పడుతుం
నాకు పడట్లే
ఊ
ఇంకేంటి
లాక్ అయిందేమో
ఆ
లాక్ అయిందేమో
అంటే
ఫోన్ లాక్ అయిందేమో అంటున్నా
లాక్ అయిందా బ్లాక్ అన్నట్టు వినిపించిందిలే
అ
ఇంకేంది మరి సంగతులో టుమారో
చెప్పలి ఎస్
వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వస్తారేమో సండే అయితే
ఆ
ఉమ్ ఇంకా నేరడు కాయలు తెచ్చుకుందామా
అ
నేరేడు పండ్లు తెచ్చుకున్నావా
రేపుపడుర్చపో
ఇంకా ఉన్నాయా
ఉ
ఉహు ఇంకేంటి
చెప్పాలి
గులాబ్ జామ్న్ ప్యాకెట్ తెచ్చుకున్నా అన్నాగా అక్కడ తీసు కెలి మీ ఫ్రెండ్స్ తో చేపిచ్చుకో
ఉ
ఉమ్ ఇంకేంటి
నార్మలే
నేను ఒకసారి చేసాను గులాబ్ జామ్న్
చూసాం లే
హ
చూసాం లే
ఆ అక్కడ ను తిన్నది వేరు అక్కడ కొంచెం రౌండ్ గా కొంచెం గట్టిగా వచ్చిన కానీ పకంలో పాకం వేసి అందులో వేస్తే కొంచెం సాఫ్ట్గా అయేది అది తినొచ్చు ఓకే అది అక్కడ చేసింది ఇక్కడ చేసింది అయితే అసలు మామూలుగా రాలేదు పాకం కూడా గడ్డగట్టింది తెలుసా ఆ హలో హలో
హలో హలో వినిపిస్తుందా
పాకం కూడా గడ్డ కట్టింది నేను ఇక్కడ చేస్తే
అదక్షకారం మలక అస్
హా ఏంది
ఉప్పు ఉప్పు కారం కూడా ఇయ్యాల్సింది
ఉప్పు కారం ధనియాల్ పొడి మసాలా ఐట్ టమ్స్ అన్నీ వేయాలి అయితే అప్పుడు బాగుంటుంది
నువ్వు మీ నాన్న కూర్చుని తినండి
నీక్ పెడతానేే మోషన్స్ యితే
శషం
ఇంకేంది సీరియల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదా
నాన్న లుంగి ల కోసం గొడవ
ఏది తాలేదా
తెచ్చింది రెండు రంగులు తీసుకొ రెండు రంగులు ఒకేలాగా ఉన్నాయంట
ఉ
ఐఏ ఉ
ఉ రెండు వందల ఒక్కోటి
ఏమో తెలీదు
ఉ ఇంకేంటి
చప్పాలి
ఎల్తే రేప్ ఈవినింగ్ ఎళ్తావా
ఉ రేపు ఎళ్తా రేప్ ఎల్లి సోమవారం జాయిన్ అవుతా
ఉహు
ఉ ఎవరది నేనొత్తనాలే ఉ ఉ గ్యాస్
ఏంటి ఎవరది ఆ
నా నాన్న మీ పేర్ చోప్ పిచ్చి ఎవరది అంటే అక్క అంట ఆ రేపు నాకు నేరేడు కాయల్ కోయ్యాలి పిల్లలు పోయినారా మధ్యక్ ఎస్
ఆఫ్టర్నూన్ ఎళ్తావా ఇక్కడ నుంచి
ఎల్తే ఆ
ఆఫ్టర్నూన్ బయలుదేరుతావా ఉ చెప్పావా మన్ నాన్నకి జాయినింగ్ అని
ఓకే ఆ
ఉ
ఇది అయిపోయాక రెండు నిమిషాలు ఆగి చేస్తా ఆ గ్యాప్ లో మాట్లా
ఎవరు తో
కన్ నీతో
ఆహా
ఉ
నేను ఒక్ పది నిమిషల్లాగా చేస్తా అయితే మీ బావ్ కాల్ చేస్తుండు